హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తూ ఏం చేస్తున్నావ్
నేను ఇప్పుడే రా చదువుకొని బుక్స్ ఎత్తి పెట్టి కూర్చోన్నా నువ్వు
నేను ఇంకా చదువుతూనే ఉన్నా అవ టూ టూ మెథడ్స్ చదువుకున్నా ఇంకా కేటిటి ఇగ్నో ఇంకా టూ మర్క్స్ కూడా ఏం చదువుకోలే
టూ మర్క్స్ పీపీటీ చేసి పీపీటీ తీ స్క్రీన్ షట్ పెట్టి చాట్ జీపీటీ కి ఇద్దాం అనుకుంటున్నా
ఆ నాకు పెట్టుకుంటే
ఇంకా నేను చెయ్యాలె అది చేస్తే పెడతా
చదువేదేప్పడు మార్నింగ్ గే రా ఇద్దాము. మన బ్లాక్ లోనే అనుకుంటా కే బ్లాక్ ఫోర్త్ ఫ్లోర్ ఎక్కడో ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎగ్జాము
నాక్ తెలిసి వన్ అవరే అనుకుంట.
వన్ అవరే కాదు టైమింగ్ నైన్త్
నైన్ టు టెన్ నైన్ టు టెన్
లేట్ కవాల ఇక్కడ ఉండా ఐటమ్ మింగేసిండు పోరి
ఉండాలంటే నైన్ టు టెన్ ఇకా టెన్నింగ్ ఛీ వన్ అవర్ వెళ్ళిపోతది ఎట్లా వేస్ట్ నెక్స్ట్ నాకంతె ఇంకేం లేవు ఏం రా చేసె టూ మార్క్స్ ఏం రాదు ఏమోస్
అయితే క్లాస్ ఎక్కడానంతే మనం కాదు మనం ఎలా కుర్చోబెడతారో తెలీదు
ఆ అది ఒకసారి చూడాల్సింది.
నేను చూసా ఆ అంటే సిఐ వన్ ఫోర్ సిఐ వన్ అలా ఉంటాయి. కదా సి ఐ స్ అవి ఏ ఏ క్లాస్ లో ఉ నాయ్యండి మాకు ల్యాబ్ ఉంది. రా అందుకే ల్యాబ్ కాకుండా ఇప్పుడు ఆ ఆ లేదు కేప్ కూర్చుంరేమో మన బ్లాకెరా
మన్నర్ క్లాసేనా ఓరి క్లాస్ లోన ఎక్జాము
ఊ
తూ ల్యాబ్ లో ఉంటే బాగుండేది
అయినా రేపు జిజిన రాదను కుంటున్నా నాకు తెలిసి అయినా చెప్పలేమురా ఎందుకంటే ఎన్ఎల్ కి ల్యాబ్ తీసుకుం ఉంది ఆమె న్యూమరికల్ కాదు వచ్చినా రావచ్చు ఆమె వస్తే గానీ ఫోన్స్ అంతా టేబుల్ పైన పెట్టాలి తర్వాత రాయాలి చూడు
అది ఆమెది తలనొప్పి హలో
ఉమ్ చెప్పురా క
ఊ ఏం చేసెదో నాకు అర్థమే అవట్లేదే అది ఏంట్ర సీయల్ కూడా ఇంత ఇంత ఇంట్రెస్టి గా పెడతాడ ఎవడైన
ఆ అది ఏం స్కూల్ కాలేజే అంట శ
స్కూల్లో పడేదే అర్థమే అవద్ నాకైత్
ఛీ డైలీ ఎగ్జామ్సే ఆ
రోజూ ఎగ్జామ్ పేడితే ఇంకేప్పుడమ్మా స్కిల్స్ నేర్చుకొని డెవలప్ చేసుకునేది మన్షి అందులో
చదివి చదివి రాసి రాసి ఏమిది అదే కాపి చేసే రాస్తాం ఇంకేం నేర్చుకోను కూడా నేర్చుకోవట్లేదు ఎక్కడో ఒక హండ్రెడ్ పర్సెంట్ లో ఫార్టీ పర్సెంట్ నేర్చుకుంటున్నారేమో అట్లో ఇట్లో సిక్స్టీ పర్సెంట్ డుంకి నే ఇంకా
ఊ
ఫార్టీ ఫోర్ పర్సెంట్ కోసం ఇంత నరకం చూపిస్తున్నారు అందరికి
చూడ్రవా మళ్ళీ వాళ్ళ ఏం మార్కులు ఇచ్చేలేదు ఏం లేదు
ఆ
ఏమనింది ఇంకా కావ్య
కావ్యా అదే ఇంకా అమూల్య గురించి చెప్పింది జ్యోస్న గురించెప్పింది ఒక ఒకరోజు వైట్ ట్ ది టైంటాప్లా తర్వాత అదే రా వైట్ షర్ బ్లాక్ షర్ట్ది అది ఉందిగా అది వేసుకొనచ్చినప్పుడు వాళ్ళ స్ట్రైట్రో కూర్చొ కూర్చోదంట అదేదో ఎన్ ఎల్ పి ల్యాబ ఏదో ల్యాబ్ చెప్పింది ఆమె దేనికో వంగిందంట ట దాన్ని మధు తర్వాత కావ్య చూసేసారంట అ వీక్కా ఈ మధు ఉండుకొని ఏం రా ఇది ఇలాంటివి చూసేకేనా వచ్ చ్చేది మేము కాలేజ్లో అది ఇది అడిగందంట కాఫీలు వ దాన్నంతా ఎందుకు చూసావ్ కాలు చూడచ్చుగా అది ఇది అనిందంట అది కల్లు అక్కడికే పోతాయి అనిందంట అయ్యో తర్వాత కేజూ వచ్చే దాన్ని కూడా మాట్లాడుకున్నాం వాళ్ళిద్దరికి సెట్టే కాదు ఎందుకు ఉన్నారు ఏమో జరుగుతుంది స్పూర్తి వాళ్ళు ఏమేమయింది ల టు వాళ్ళదంతా అది ఇది మాట్లాడుకున్నాం ఇంకా శరాన్ అయితే వా ఆమె ఎందుకనా పడిందో వాడికి లుక్స్ లేదు బ్రెయిన్ లేదు ఏ ఏమి లేదు ఎందుకు పడిందో ఏంటో కూడా తెలీదు ఆ నల్ల నా కొడుక్ మూతి ఎక్కడుందో తెలీదు కళ్ళకి ఏమో చెప్తుంద చెప్స్ కాకుండా
ఆమెది కూడా అదే కలరే రా కానీ ఈమెవి లుక్స్ బాగుంట
అవును అయినా అలాంటి చెప్పి వాడు మూతిందెకు చె తిగా పెట్టుకున్నాడు ఒకలా ఈది అని జె ఉంది ఓను ఒకలా మూతి సొట్టగా పెట్టు అవును ఓ కళ సైడ్ స్మైల్ ఇస్తాడు ఏమో ఒక ల
హ్
సర్లే ఇస్తాడాడు. తర్వాత ఇంకేం మాట్లాడుకున్నామంటే ఆ మధు అంటే ఆమె అడిగింది. కాదు ఆమె అడిగింది వాళ్ళ ఏంటి రిలేషన్షిప్ లో ఉన్నారా ఏ మి షిప్ అది అది ఇది అడిగింది నాకు తెలీదు అది అన్నాను తర్వాత మదు ఉండు కొని పోర్చం లోపు వాళ్ళది ఏమో కనుక్కుంటా అని నేను చాలెంజ్ చేసినాడు కాలేజ్ లో బదు బ్రతికుండేది దానికి కంట మాదు అలా చెప్ చెప్పిందంట ఆమె వాళ్ళ బాగుండి ఏమో కనుక్కోవడానికి ఏం జరుగుతుంది వాళ్ళ మధ్యలో అని అంటే కించు షరణ్ అన్ కాద్ రా ఫోర్త్ తయారయ్యే లోపూ కన్ కొన్ని చెబుతాం అండి. చెప్పిందంట కావ్య అండి కొన్ని నాకు చెప్పలేము కావ్య నాకు అదే కవల్ మొ నును వాటి స్పిరిట్ లో ఉన్నావు అనీ చెప్పిందంత
అప్పుడు లో వళ్ళు విడిపోతారు. అప్పుడు వెళ్ళి అడుగుతుంది అది సీనే లేదు పక్క
తర్వాత ఏంటి ఆ ఏం ము వచ్చింది టాపిక్ ఏంటో ఈ మధ్య అందరూ ఎక్స్పీ క్లోర్స్ స్టార్ట్ చేశాను ఆ టాపిక్ వచ్చింది దాంట్లో ఎవరెవరు వచ్చారంటే క హే చ్ న్ చేస్త న్నారు వచ్చింది టాపిక్ ఎందుకో తెలీదు అంతరా ఆ స్ఫూర్తి అని అంది ఆమె అంతర అయినా పర్లేదు అ ఇట్లా అం అ స్ఫూర్తి ను్ చే స్తుంది ఎక్కువే ఈ తర్వాత జ్యోస్నాది వోచ్చింది కించును చేస్తుంది నువ్వు ఇది చూడవా అది చూడవా అది ఇది అడిగింది ఓ అవునా అదే ఇది అని తర్వాత కామెడీకి క్లాస్ లో ఎవ్వరి నిచూసినా అవ్వట్లేదంటా హుహు సేమ్ ఫీలింగ్ నాకో అని అంటున్న ఏమో ఎవరు ఏం చేయలేదు అయినా నచ్చట్లేదు నాకు అని తర్వాత త మూవీస్ కి ఎక్కడికి ఎల్ ల్లట్లే లేదా ఆమే అడిగింది నేను నాకెవరు ఫ్రెండ్సే లేరు రారు వాళ్ళు ఉన్నా కూడా అన్నా నీకు ఫ్రెండ్స్ ఏంటి తక్ క్కువ క్లాస్లో అంతా ఉంటారుగా అనింది ది నేను రజిత వాళ్ళు ఏమోనుకున్న లేరు లేరు అన్నింది తున్నావా నిన్న్ కామన్ గా అంటున్నా ఆమె బ్లుష్ అయితున్నావ్ అది ఇది అంట నేనేమో ఒక స్టేజ్ వచ్చింది అది తింటున్నా నేను బ్లుష్ అవ్వట్లేదు చెప్పు చెప్పు ఆమె ఎల్లిపోతుంది ఎం హోహో అయ్యయో ఏవురులో క్లాసులో లేదు రా లేదు అంటన్నా ఆ తర్వాత నేను తర్వాత అడిగాను జీవనా అని ఆహ్ నేను రలజిత వాళ్ళు అనుకున్నా అంటే ఆమె పే లేదు అనింది పచ్చిరాకగానింది తెలుసా ఆమె ఆమె పేరంటే తర్వాత చూస్తే వాళ్ళ దగర ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉం
ఏ వళ్ళంతా ఉత్తుత్తి రావ్ ఉరికే చూడు
ఆ నేను రచితా అనగానే ఏం అనేసింది తెల్సా అబ్బా చి అని ఒకలా చిరాగా చెప్పేసింది ఆమె అది నేను కుసుమ అనుకో ఏం అనలే
ఆ ఏమో ఆమె కుసుమా అం అయితే ఏం రావాలే వాళ్ళందరికి అంత ఇష్టంమా అ ఆమె ఏమైనా ఎక్కువ డబ్బులు ఇచ్చేది అలా అంతా చేస్తుందా వీళ్ళకి
అంటే ఎక్కువ పార్టీలు ఇస్తుంది లే అప్పుడు మాకు ఇచ్చేది ఆ ఆమె ఇచ్చిన మేము తిరిగి ఇచ్చేసేవాళ్ళం
ఆ మీరు ఇస్తారు వీళ్ళు ఇద్దరు అలా కాద్ తు ఎవరైనా ఇస్తే తీప్పించుకుందావా అని ఉంటారు హు మా ఎవర కావ్య ఏమో తెలీదు ఈమే మధు ఎక్కువ అట్లా హలో
హు తర్వాత మూవీస్ కెల్లారా అది ఇది అడిగితే ఓన్లీ మాల్స్ తిరిగేసి వచ్చేస్తాం అన్నాం అంతే హు
ఆహా
ఆమె తర్వాత ఎక్కడికో వెళ్ళిందంట ఇంకొకటీ ఏం తెలుసా ఆ రిచ్ పోర్ మ్యాట్ టర్ వచ్చింది దేనికో తర్వాత ఆ ఆ టెంపుల్స్ దగ్గర ఉంటారు చూడు వాలి ఎంతఆటిట్యూడ్ ఇప్పుడు ఇప్పుడు అది ఇది ని కమర్షియల్ స్ట్రీట్ కి వెళ్ళినం ప్పుడు ఆమె ఐస్ క్రీమ్ తింటూ ఉనిందంట వాడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లో వాళ్ళేవరో వ చి బెగ్గర్స్తో అడిగారం టా ఆ మని ఇవ్వండి మని ని ఇవ్వండి అని ఇహ్ ఈవే నాతో లేవు అంటే వాళ్ళు ఆ కీమ్ తినేకి వచ్చిందా డబ్బులు అనేసారంట ఆహ్ అ అహ్ అయ్యో రామ మొన్న ఎప్పుడో గుడి దగ్గర అమ్మాయి చిన్న పిల్లా ఉండి గుడి దగరక్క ఎక్కడో తెలీదు ఆకలి ఆకలి ఎస్తుంది డబ్బ బ్బులివ్వండి డబ్బులువ్వండి అంటే చిన్న పాపా అంటా ఆ ఈవే ఉండుకడి ఇడ్లి కొనిస్తారా అనిం
ఆ
మీరు ఏది తీవొనే. ఇమే లేదు ఇడ్లీనే తినురా అనిందంట. ఆమే వద్ద్. పైసలు ఇవ్వు అనిందంట. కాదు చికెన్ బిర్యానీ అంటా ఇడ్లీ అంటా ఏమో. ఇవి అది ఇచ్చేదే ఎక్కువని ఆమెకేం ఏంటి తెలుసు కదా.
అదే కదా ఏం రా మనం ఎమైనా సంపాదిస్తున్నామ. మనం ఏదో స్టూడెంట్స్ ఇయమ్మా.
ఆహ్ పనిమనిషి ఉంది కదా ఆమె పూర్తి అయ్యేటప్పు లేటీచ్చు. కోవాలని వాళ్ళ కొడుకుకి థైరాయిడ్ వచ్చింది. ఆహ్ ఆ ఫీవర్ వచ్చింది ఈ ఫీవర్ వచ్ వచ్చింది అని చెప్తుందంట. డబ్బలు ఇవ్వండి నేను. పనికి రాను అని చెప్పు. వస్తుందంట కొన్ని రోజులు ఆహ్ వాళ్ళ మమ్మీ వండుకొని నువ్వు. ఎప్పుడు పనికోస్తావో అప్పుడే నేను ఇస్తా లేకపోతే నేను ఇవ్వను అనేది ఆమె. ఇప్పుడు జ్వరం ఏముంది లే. తగ్గిపోతుంది నేను. పని చేసే పోతా నిన్ను. ఎంత క్లియర్ కట్గా తెలిసిపోతుందా. అయినా ఇంత తెలిసినా వాళ్ళు. వీళ్ళ మమ్మీ ఒక్కసారి ఇచ్చేస్తుందంట మామ్.
ఉమ్ ఉమ్మ్ భార్తి ఏమో మెల్కుల్లోనే ఉందో ఏమో. ఆహ్ అడగాలి ఆమెను చేస్తుందో లేదో లేకపోతే ఆమె ఫోన్ ఇంకా చేస్తా నువ్వే మాట్లాడాలి. ఆమె ఇస్తుందో లేదో ఫోను అది కూడా ఒకటో ఒకటౌ వాడితో మాట్లాడుకోవాలి
అడిగనుద ఎమిస
ఉమ్ ఆమె వాడితో మాట్లాడుకోవాలంటే ఇంకా నీ ఫోన్ ఇచ్చేయాలి ఆమెకి.
కట్ కట్ అయితుంది కట్ చేస్తా ఉండు బాయ్.